హలో
బావున్నరు
ఆహా బావున్న మీరెలా ఉన్నారు
నేనే బావున్నాను
ఏం చేస్తున్నారు
ఏం చేయ్లా మువ్వే జొప్పాలి వీకెండ్ గదా ఏమైనా ప్లాన్సున్నాయా
ఊ ఉన్నాయ్ తిన్నార మీరు
హా తిన్నాను
ఉహు ఏం తిన్నారు
అహ ఎగ్ దోస మీరు
ఊ నేనే గుడ అంతే బిర్యానీ కొంచంమంటే బిర్యానీ తినేసి ఇంగ మా అమ్మ గుడ దోసల్ వేసింటే దోసల్ తిన్నా దోశ చెట్నీ పల్లెం
ఆ
ఇంకా ఇంగ వీకెండ్ ప్లాన్సంటే ఉన్నాయి హాస్లిల్స్ పోదామని అనుకుంటున్నాము
సీరియస్ గానా నేన్ చాలా రోజుల్ నుంచి వెళ్ళాలనుకుంటున్నా మీరు నేను సేమ్ థాట్ లో ఉన్నాం
ఉహూ నాన్ సేమ్ ఇంగ అందరు అంటున్నారు గదా ఇంగ క్లైమేట్ గుడా సూపర్ గా ఉంటుందని చాలా బావుంటుందంట గద అక్కడ క్లైమేట్టు
అవును ఎస్పెషలీ మార్నింగ్ అండ్ ఈవనింగ్ అంతా చాలా కూల్ వెదర్ అక్కడ
ఊనా వూనింగ సమ్మర్ లో గుడా అక్కడ కొంచెం చిల్లు ఉంటుందంట గదా
అవున్ ఎగ్జాక్టు గా లైక్ అందరూ ఆంధ్ర వూటి అని కూడా అంటారు దాన్ని అంత్ అంటే ఈ ప్రెసెండేసు ఊటి అన్నమాట అందుకనేసి
ఊ ఇంగ అక్కడ ఏమేముంటాయ్ మీరు ఎప్పుడైనా వెళ్న్నార
అంటే రూప్ పాయింట్స్ ఉంటాయి అనేసి అన్నారు తా ఇంకా అండి ఆయన నుంచి సీనరీ చూస్తే ఫుల్ పీస్ఫుల్గా పీస్ఫుల్ ఫీలింగ్ ఉంటుంది అది విన్నాను బట్ ఇప్పుడు చూడు
అవునా కానీ మీకు దగ్గిరే కదా మీరు ఎప్పుడు వెళ్ళలేదా
దగ్గర అంటే టైం కూడా కుదరాలి కదా వెళ్ళాలంటే
అంతే ఇంగ నాకు అక్కడ సన్ రైజ ఉంటే సన్ సెట్ చూడడం చాలా ఇష్టం తెలుసు అంతా బాగుంటుందో ఇంగ సన్ రైజ్ కోసం అయితే ఇంగ మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోతాం ఇంగ సన్ సెట్ కి ఇంగ కొంచెం ఈవినింగ్ టైంకి వెళ్తే చానా బాగుంటుంది
వును ఆ కానీ అర్లీ మార్నింగ్ సన్ రైజ్ అంటే చూడలే చూడలేం గాని మార్నింగ్ మార్నింగ్ ఫాగు ఉంటది అంట అక్కడ కానీ ఫొటోస్ మాత్రం బా వస్తాయి
ఉ అంతేని ఇంగ ఇన్స్టాగ్రామ్ కి అసలు ఫుల్ కంటెంట్ దొరి గెట్స్ పన్నాయింగ హాల్సీల్స్ పోయినామనుకో
అవును నిజమే
ఇంకా మరి ట్రావెల్ ఎలా చేయొచ్చు అక్కడ
అంట ట్రావ్ ట్రావెల్ అంటే కార్లో వెళ్తే బెస్ట్ అనుకుంటా రో రోడ్స్ కరువుగా ఉంటాయి కదా బైక్ అంటే కొంచెం రిస్కే కార్లో వెల్తే రోడ్ వైబ్ ఉంటది
ఇం అంతే ఇంకా అక్కడ అనిమల్స్ కూడా ఉంటాయంట కదా అప్పుడప్పుడు మధ్యలో వచ్చేస్తూ ఉంటాయంట కదా
ఆ అందుకే కార్ ఇస్ బెస్ట్ ఆప్షను
ఇంగ కారంటే ఇంగ సాంగ్స్ ఫిల్ కాల వాల్యూమ్లో పెట్టుకొని వెళ్ళాలా మంచి వైబ్ వస్తుంది
అవును ఎక్సాక్ట్గా జర్నీ కూడా ఫుల్ ఫన్ ఉంటది ఎంజాయ్ చేయొచ్చు ఎంజాయ్ చేస్తూ పాడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోవచ్చు
ఉమ్ ఇంగ అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏమైనా ఐడియా ఉందా
అంటే ఫుడ్ అంటే పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయ్ చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి పెద్ద హోటల్స్ లో అంతగా ఏం బాగుండవు కాస్ట్లీ ఉంటది ఫుడ్డు ప్లస్ అదే స్మాల్ హోటల్స్ అం కోటీ అండ్ స్నాక్స్ ట్రై చేయచ్చు
ఆహా అంటే ఇంగ స్మాల్ హోటల్స్ ఏ బెస్ట్ అంటారు మీరు
అవును
ఇంగా హిల్ స్టేషన్లో చాయ్ తాగడం అంటే ఇంగ వేరే ఫీలింగ్ కదా
ఆ అది ఎస్పెషల్లీ కోల్డ్ వెదర్లో హాట్ హాట్ చాయ్ తాగితే ఇంకా బాగుంటది
ఉ అవును నిజమే అసలు మీరు చెప్తుంటే నేను ఇక్కడ ఇమాజిన్ చేసుకుని ఏస్తున్నా అంట
అవునా ఒక ట్రై చేయండి నాదే ఎందు చేస్తారు కదా
ఇంగ ట్రెక్కింగ్ ఉంటుందా అక్కడ ఏమన్నా
అంటే మరి పె త్త గా ఉండదు స్మాల్ వాకింగ్ ట్రైల్స్ ఉంటాయి. హెవీ ట్రెక్కింగ్ అయితే ఉండదు.
అది బెటర ఇంకా ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు ఇ లేంత హెవీగా లేకపోతే. మోడల్ వాకింగ్ టైల్స్ అంటే ఇంకా ఈజీగా అయిపోతుంది నాకు తెలిసినంతవరకు.
అవును ఎంజాయ్ నేచర్ ని ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అది.
అ. ఇంకా అక్కడ ఏమన్నా అంటే ఫోటోగ్రఫీకి బాగుంటుందా అంటే బ్యాక్గ్రౌండ్స్ అట్లా.
చాలా బాగుంటుంది మోస్ట్లీ ఇక్కడ ఉన్న లోకల్స్. అందరూ హార్స్లీ హిల్స్ కెళ్ళి. ఫొటోస్ తీసుకుంటుంటారు కాంటెంట్ అలా ఏదైన్నా కాదంటే. ప్లస్ మేబి మ్యారేజెస్ ఏమైన్నా ఉంటాయి కదా. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా ప్రీ వెడ్డింగ్ షూట్. వాటికి అదంతా. ఇక్కడ ఫోటోగ్రఫీకి వెళ్తారు ట్రీక్స్ ట్రీస్ ఉంటాయి. రాక్స్ ఉంటాయి వ్యాలీస్ ఉంటాయి అన్ని న్యాచురల్ గా ఉంటాయి సో. మోస్ట్లీ అందరు అదే ప్రిఫర్ చేస్తారు.
అవును ఇంకా కవర్ సాంగ్స్ కూడా ఇకా చాలనా సాంగ్స్ అక్కడే కంపోజ్. చేశాడంట కదా నేను.
ఆ అవును తగ్గిదిద్ తెలుసా. సారు కళ్యాణ మండపము.
అ.
మూవీ సాంగ్స్ కూడా ఇక్కడే షూట్ చేసింది.
ఆహా ఇంకా డ్రోన్ ఉంటే ఇంకా సూపర్ షార్ట్స్ వస్తాయి కదా.
ఆ డ్రోన్ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు. నిజం అదేమో నిజం ఉంటే బాగుంటది.
ఇంకా రెండిట్లో ఫన్ ఉంటుంది ఇంకా ఫ్యామిలీతో పీస్ఫుల్ ట్రిప్. కి ఫ్రెండ్స్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.
అంటే రెండిట్లో ఫన్. మీర ఏం అడగా అనుకుంటున్నాను ఫ్యామిలీతో వెళ్ళడం బెటరా ఫ్రెండ్స్ తో వెళ్ళడం బెటరా అని అడుగు. న్నార.
ఆ. అవునా అంటే ఫ్యామిలీతో వెళ్తే ఇంకా పీస్ఫుల్ ట్రిప్ ఐతుంది ఇంకా ఫెల్ ఫ్రెండ్స్ తో వెళ్తే ఇంకా. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది అని చెప్తున్నా.
ఆ అంటే ఫ్రెండ్స్ తో. నాన్ స్టాప్ జూక్స్ ఇంకా ఫ్యామిలీ ఉంటే మందరు మౌనం పటిస్తి. ఇది చేయపోతే వద్దు అనేసి రెస్ట్రిక్షన్స్ పెడుతుంటారు.
ఉ. అవును ఇంకా రోడ్ ట్రిప్ లో సాంగ్స్ అంటా స్నాక్స్ అంటా రండేం. కాన్వర్జేషన్స్ అవంతా మెమరీస్ అయిపోతాయి చాలా బాగుంటుంది కదా.
ఆ అంతకన్నా ఫన్నీ ఏముంటుంది చెప్పండి.
చెమే ఇంకా అక్కడ మంకీస్ ఎక్కువ ఉంటాయా.
ఆ ఉంటా ఎంట లైక్ రోడ్ లో అవి మధ్యలో కూర్చో. టాయి వెయిట్ చేస్తూ ఉంటాయి అంట ఎవరన్నా వస్తే. ఫుడ్ లాగేద్దామా లేదా అనేసి అంటే ఫుడ్ మాత్రం బయట పట్టుకు ఆ పెట్టకూడదు జాగ్రత్తగా ఉండల్లా
ఇంకా మన ఫ్రెండ్ని చేసి చేస్తే వీడియో వైరల్ కదా
ఆ వాడు ఫస్ట్ రన్నింగ్ స్టార్ట్ చేస్తాడు చెస్ చేస్తే
అవును అవును నిజమే
మరి బడ్జెట్ ఎక్కువ అవుతుందా
బడ్జెట్ అంటే డిపెండ్స్ అన్నమాట ఇప్పుడు వన్ డే ట్రిప్ అయితే ఇంకా మనం అఫోర్డ్ చేసు కోచ్చు ఏమంతగా ఉండదు
హ్మ్ అంటే ఉంటాయి కదా ఫ్యూయల్ల్ ఫుడ్ ఎంట్రీ చార్జెస్ అక్కడ ఏమన్నా యాక్టివిటీస్ ఉంటే అది చేయడము ఆ లేకుంటే ఇంకేమన్నా షాపింగ్ అలాంటివి ఏమన్నా ఉంటాయి కదా
ఆ అవును అంటే ఇప్పుడు మనం గ్రూప్గా వెళ్తే మేమంతా బడ్జెట్ అన్పియద్ షేర్ చేసుకోవచ్చు ఈజీగా పోయి వచ్చేయచ్చు గ్రూప్గా వెళ్తే అంత మనీ కూడా ఖర్చు అవ్వదు
ఆ కరెక్టే నువ్వు చెప్పేది
ఇంకా స్టే చేయాలంటే ఇంకా అక్కడ ఏమన్నా ఉన్నాయా
అంటే ఉన్నాయి రిసార్ట్స్ ఉన్నాయి కాటేజెస్ ఉన్నాయి ఉన్నాయంత నాకు తెలీదు బట్ టే వ్యూ కూడా బావుంటదంట గాలి బాల్కనీలో నుంచి ఆ అవును
న నైట్ స్టే చేస్తే ఇంకా మార్నింగ్ క్లైమేట్ ఎంజాయ్ చేయొచ్చు అని చాలా మంది నైట్ స్టే చేస్తారక్కడ
మ్ ఇంకా ఇమాజిన్ చేసుకో అర్లీ మార్నింగ్ కాఫీ విత్ హెల్ వ్యూ ఎలా ఉంటుంది అనేసి
అసలు నాకు ఉండే స్ట్రెస్ అంతా పోతుంది ఎంత మంచిగా ఉంటుంది నేను వెయిట్ చేస్తూ న్న అట్ల సిచ్యువేషన్ ఎప్పుడనా వస్తుందేమో అని
మనము ఎప్పుడు నేచర్లో కొంచెం టైం స్పెండ్ చేస్తేనే మైండ్ రీఫ్రెష్ అవు అవుతుంది
ఉమ్ అవును నిజమే చాలా మంచిగ చెప్పావ్ మనం నేచర్ని ఆస్వాదించాలన్నమాట
ఉమ్ లాస్ట్ టైం హిల్స్కి వెళ్ళినప్పుడు ఫోన్ పక్కన పెట్టసా
ఆ అస్సల్ అది నాకైతే అది ఇంపాసిబుల్ ఎచి వ్‌మెంట్ అన్ నేనైతే చేయలేను అది
అంటే సీరియస్గా నేచర్ని డైరెక్ట్గా ఎంజాయ్ చేయాలనిపించింది
ఇంకా మనం ఫొటోస్ తీయడంలో బిజీ అయిపోతాం నేనైతే
మ్ అంటే మెమోరీస్ కెమెరాస్లో కాకుండా మైండ్ లో కూడా ఉండాలి కదా
అవును నిజమే సర్లే ఇంకా టిఫన్ చేసావా
అ
టిఫిన్ చేసావా అంటి
ఆ చేసా
హ్ సరే లెట్ అయ్యా గాదా కాల్ చేస్తా కొంచెం వర్క్ ఉంది. బాయ్